హలో
చెప్మా
ఏం చేస్తుంద్ అమ్మా
ఏం చేయలే మా తిని పడుకోన్ ఉండా
ఏం తిన్నవు
ప్రసమన్నం
మ్ హ్ ఇంట్లో అందరు మ్ తిన్న
ఏం తిన్నావు
నేనా అన్నం కాకరకాయ కూర
ఇంకా
ఇంట్లో అందరు బాగున్నారా
అందరు బాగున్నారు ను బాగున్నావా
మ్ బాగున్నా
కాలేదు రా అందరు బాగున్నారా
ఆ బాగున్నారు మా
ఈరోజు లీవ
మ్ లీవ్ సెకండ్ సాటర్డే అందుకని ఖాళీగున్నా నువ్వు ఏం చేస్తానవ్
ఏం చేయలే ఇప్పుడే ఆవులు కాడ్ నుంచి వచ్చి ఆవులు కట్టేసి అట్లా కొసే పడుకుంటి
అవునా
ఉహు అన్న ఫోన్ చేయల నువ్ ఈ మధ్య ఫోన్ చేయలా
అందుకే నేన్ చెయలా
నే న్ రోజు చేస్తా నా కొడుకు నేనెందుకు చేసుకోను నువ్వు చేయలే కదా
నే న్ చెయలేదు ఉమ్ ఏం మాట్లాడదివా అంత
ఏదో ఓటి మాట్లాడాల అన్న కావాలనుకుంటే నీక్ వాడు కాబడత్తాడు వాడగా వాడొ ఒక తాన నువ్వ ఒక తాన కాలేజీలో పడుకొని చదువుకుంటానండి
మ్ ఏమంటా వాడెటున్నాడంట
పని ఉన్నాడు అంట
ఊహు
అవున
ఏం చేస్తున్నాడు వచ్చిందా జాబ్ మనకి
ఏవో చిన్న చిన్న వస్తాన్నయి అంట
ఉహ్
ఎట్లా అని నాన్న అడిగి ఏదో వచ్చిినలో దూరంలో ఉన్నాడో ఎట్లా చేస్తాడో మళ్ళీ ఇంక రెండు నెళ్ళు ఉంది కదా టైము
ఇంగ
అయి ఈ మధ్య ఎవరు చేయలా వాఓళ్ళ కాగానీ పిన్ని వాళ్ళ గాని ఫోను
ఊహు చేయ్యల
అ
నీకు
అసలు చేస్తరు
మి చెిల్లేలు లేర నీకి
చేస్తుంది చేస్తుంది మా చెల్లి
మాట్లాడతానవా చెల్లి ల్తోా మళ్ళా
ఏ మాట్లాడుకో మాకు మా చెల్లిలికి ఏం గొడవలు ఉన్నాయా మామూలె ఇగ మాట్లాడదామ
అంతే లె నీకుండవు వాళ్ళ ఉంటాయి నువ్వు మాట్లాడుతా ఉండవు
అంతే మాట్లాడుతాము నాక్కూడ చింతపండు కాళ్ళంటంటే పంపించినా ముప్పై కేజీలు మామ్మ దగ్గర చందోల్ మా మ్మది ఇటు పంపిచ్చిన
ఆహ్
అది తీస్కుపోతారేమో
ఎంతది శ్రమించినవు
ముప్పై
ముప్పై కేజీల ఎవరెవరికి
ఎవరెవరికో ఆవ వాళ్ళ బంధుల్క్ అందరికి నలగరికో ఐదు మంది కో క్కువ కదా మీ ఎవర కన్నా తెచ్చి
ఉహ్
ఇంగ ఏమ్ చేస్తున్నారు.
ఏం చేయల నా తిన్న ఇప్పుడే
ఆ
ఊ
మీ ఇంటి ముంద రమాదేవి అక్క యాడికోపొయింది ఏళ్ళేది.
పైకనా
నేను ఆవులు పట్టుకొచ్చే ఆ ఆలు పట్టుకోచ్చు ళ్ళకి లేదు యాడికోపోయిందే, యాడికి పోయిందో చెప్పలా
చెప్పలేదా నికి
ఏమో నేను పొద్దునే అనింది ఆవులు పట్టుకొచ్చేళ్ళకి లేదు చెప్తా.
ఉహు
ఇంక బానే చదుతున్నవా
ఉ సదువుతన్న
నీకు తెల్సి ఎప్పుడు
ఎగ్జామ్స్ ఏప్రిల్ లో
అ
ఏప్రేల మే మే మేలో అనుకో
హూ మళ్ళ రెండు రోలు నెలలు ఇంటెన్షిప్ చేయాలంట ఎడన్నా.
అ
మళ్ళా ఫోర్త్ ఇయర్
అంతే
ఉహు ఉ ఇంకేమ్మ నాన్న బోన్నాడా
హు బావున్నాడు మా నాన్న బావున్నాడు, తాత బావున్నాడు.
ఉమ్
అన్న ఇప్పుడే వచ్చినాడు పనుకొని ఉన్నాడు.
ఉహు మ్ ఇంకా నీ కొడుకు ఎప్పుడు వస్తాడు అంట?
పే
హుహు
అ నా కొడుతో నీకేం పని నువ్వు మాట్లాడవు కదా నా కొడుతో
నేను ఎందుకు మాట్లాడనాను.
ఫోన్ లో మాట్లాడు ఇంటిక వచ్చి వానితో గొడవ వేసుకుంటావు.
ఉమ్
ఉహు ఇంగ బానే ఉండయా మీ కాలేజీలో అన్నము, కూరలు అన్ని
ఆ బానే ఉన్నాయ్ పర్లే
న అ ఇ కోళ్ళోటి పట్టుకొచ్చాడు మి నాయన ఆ వీటితో తలకాయనొప్పి పొద్దుఅంతమాను వస్తానే ఉంటాయి ఇంట్లోకి.
హు మీరు మేపలేదు కదా కోళ్ళని ఏమలా
రెండు పేటన్నాలే
ఉహ ఏమి
ఏమో కూతురికి, కొడుక్కి నాటుకోడి కావాలి అని సన్నగా అయిపోతున్నారంట. లావు చేద్దామని కూతుర్ని, కొడుకును మేపతున్నాడు కొడుకొచ్చేలా దానికి మే కొత్తాడంటా కూతురోచ్చేలాకు ఒక్కదాన్ని కోస్తాడు అంట మళ్ళా. క
ఏమో
చెప్పాలమా ఏం చేస్తన్నావు?
తిండ్ల చే
బట్లు అవి ఉతుక్కున్నావా?
ఆ ఉతుక్కున్న. ఉతుక్కున్నా ఉతుక్కున్నా పిన్ని వాళ్ళు అందరూ బాగుండుంటన్నా?
అందరూ బాగున్నార?
ఉమ్
కుమారుడిన్ని వస్తుందంట పండగకు
ఉమ్
చ్చి ఇల్లు కడుగు ఉలవచి అని చే పండగ అంతా చేసిపోతాలే అక్క నేనేనే అని
ఊహూ
చూడల్ల అవ్వకు బట్లు పెట్టి అన్నీ చేేసి పోతున్నా. ఓకే
నువ్వు కడప కి పోలే
పోవల్ల నువ్వు ఇంటికి వస్తే
ఉమ్
అప్పుడు పోతా నువ్వు వాడు అన్నోస్తే
మ్
జాబ్ కాడ ది ఇయ్యే సరిపోతుంది నాకు నేను పన్లు
మ్
నువ్వు వాడు ఇంటికి వస్తే పోతా.
మా తాత ఎట్లున్నడు బాగున్నాడా?
ఉమ్ బానే ఉన్నాడు అన్న ఓ కాలు నొప్పి అంటాడు. ఓ రో కన్ను నొప్పి అంటాడు. బానే ఉన్నాడు.
మ్ హు
ఆయన స్నానం చేసుకోయె అన్నె అది కూడా బొరువే అ ఆ ఆ స్నానం చెయల్లా నేను రుద్దుకోలేనే పోసుకోలేనే అంటాడు. ఉమ్ వాళ్ళ కొడుకులు దుద్దు పోస్ పొయ్యమనేది మేమేమన్న వద్దన్నామ.
ఉమ్
కొడుకులకు చెప్పేదిలే. కొడుకులకు చెప్పేకి భయము. కోడల్ల ముందర ఓదారుస్తాడు. ఊహు ఇంగ
చెప్పాల్ల.
అందరూ బానే ఉన్నార పిల్లోలంతా మన చికెన్ చేసింటే బాగుందన్నారా పంపించ్చింటి కదా ఇంటి కాడ నుంచి ఆ పొద్దు
ఆ బాగుంన్నిందంట
ఇంగా ఒక క్యారీ తేలేదు గుర్తుపెట్టుకో
ఉ మ్ తేలేదులే తెస్తా గాని మ్ ఇస్ సర్లే నీ క్యారీ భద్రంగా తెచ్చి నీకిస్తా.
క్యారి మర్చిపోతే ఎట్టాగ అబ్బుడే ఒక క్యారి పోయింది అది ఎట్ట
అదేం నీనేం పోగట్లేమ్మా.
అది మాంమ్ బోగొట్నాడ నువ్వు పోగట్
నీనైతే కాదు.
ఉమ్ ఈ పండకి ఇల్లు ఇవన్నీ సదరాలంటే సరిపోతుంది ఏన్న రెండు రోజులు వచ్చి ఉంటే
కడుక్కో కడుక్కో
అన్ని కడిగేసినం కదా ఒకరోజు రెండు రోజుల ఆ పిన్ని వస్తానటది ఇద్దరం కడుక్కోవాలి ఇద్దరం
ఏంది మన ఇల్లు కాదా ఆ పిన్ని దగ్గర గడిపిస్తావా ఏమి
నేమి ఎవరో ఒకరు నువ్వు రానప్పుడు
అబ్బా అబ్బబ్బా బ్బా బ్బా
నువ్వు రాలే
ఉమ్
నువ్వు రానప్పుడు ఎవరో ఒకరు కడిగేస్తారు నేనో హరిత నో
అబ్బబ్బా అడిగి చెయ్ అయితే
మీకన్న నా చిన్న కూతురే మేలు
కడిగి పిచ్చుకో అదే
అదే చెప్పిన మాట వింటుంది కదా కడుగిపిచ్చుకు అదే మా వస్తుంది కడిగిపిచ్చుకో
కడిగి పిచ్చుకుంట కడిగి పిచ్చుకుంట పని దొంగవైనవ్ నువ్వు పని చేయవు నా చిన్న కుతురు నా కొడుకే విళ్ళే మేలు
సరే సరేలే రానులే నేనుడా నువ్వే చేపించుకోవాళ్ళ దగ్గర ఉమ్
అన్యానని మళ్ళా రాకుండా పోతావా ఇంటికి
నేను ఎందుకు వస్తాను గా
ఏహాడికి పోతావ్ ఆనే కాలేజీలోనే కూర్చుంటావా ఆనే కాలేజీలోనే కూర్చుంటావా
ఉ కూర్చుంటా
కూర్చో కూర్చో మేము ఇక్కడ లేకపోతే నీక ఎట్ల అన్నం పెడారు వాళ్ళు చూస్తాం
మాక్ వస్తాది లేనక్క
అబ్బ
ఉమ్ వస్తాది వస్తది
అ
సర్లే అయితే
ఉంటావా